హా ఉ.
ఏంలేదు, మీ ఊర్లో పనులు ఏమైనా చేస్తున్నారా అంటే ఈ రోడ్లు ఏయడం లాంటివి అలాంటివి ఏమన్న చేస్తున్నారా.
ఆ చేస్తున్నారు రా ఇప్పుడే మెన్నట్ నుండి అంటే ఇప్పుడు ఎండాకాలం కదా. ఎండకాలం చేస్తేనే బెట్ టర్ అని స్టార్ట్ చేసారు. మళ్ళీ వర్షాకాలం అయితే ఎయ్యలేం కదా.
నిజమే ఆ వర్షాకాలం వస్తే మళ్ళీ కంటిన్యూగా వర్షం పడితే బురద బురుద ఉంటది. ఏ పని చేయబుద్ది గాదు ఇప్పుడైతేనే బెటర్ కదా.
ఉమ్ అందుకే ఒక వారం క్రితమే స్టార్ట్ చేశారు అన్ని. పనులు. ఎందుకు మీ దగ్గర ఏమైనా చేస్తున్నార. పనులు.
ఆ అంటే ఈ రోడ్డు వేసారు సీసీ రోడ్డు వేసారు. దాని చుట్టూ ఇప్ మట్టి పోస్తున్నారు ఇప్పుడే.
అవునా అదే మంచి విషయం. మళ్ళీ వర్షాలు పడితే బురదలో నడవడం చాలా ఇబ్బంది అవుతుంది ప్రతి సంవత్సరం గూడా.
నిజమే అంతే ఇప్పుడే స్టార్ట్ చేసారు అట్లా కొన్ని కొన్ని డెవలప్మెంట్ వర్క. ర్క్స్ ఇగ ఇవన్నీ అయితే ఊరికొక కళ వస్తది చూడాలి అప్పుడు.
ఉమ్ మళ్ళీ మన పల్లెటూర్లలో ఏందంటే ఆవులు గేదెలు ఉంటాయి కాబట్టి. ఇంకా ఎక్కువ బుర్ద బుర్ద అయిప్
నిజమే ఇగందుక్ కోసమనే ముందే స్టార్ట్ చేశారు. మీ ఊళ్ళ ఇలా ఏమంటారు వైకుంఠధామం, పల్లె ప్రకృతి, వనం ఇలాంటివి ఏమైనా కట్టారా.
ఆ కట్టార్ అదీ పొయిన సంవత్సరమే కట్టారు గదా మా ఊర్ లో. మీ ఊర్లో ఈ మధ్య ఓపెన్ చేశారా.
ఆ ఎప్పుడో కట్టారు కాక్ నేను ఈ మధ్య చూశాను. ఈ పల్లె ప్రకృతి వానానికి వెళ్ళాను చాలా బాగుంది. ఒక పార్క్ లాగా, ఆ చల్లటి గాలి అవన్నీ బాగున్నాయి అక్కడ.
ఉమ్ మా దగ్గర కూడా చాలా రకాల మొక్కలు పెట్టారు. మళ్ళీ ఎవరికైనా మొక్కల్ కావాలంటే కూడా ఇస్తున్నారు నర్సరీ నుండి.
ఆహా అంటే మనమే ఎళ్ళి తీస్ రావాలి లేకపోతే వాళ్ళు ట్రాక్టర్లు వాళ్ళు ఏమన్న తీసుకొచ్చి ఇస్తారా?
వాళ్ళు గూడ తీసుకొచ్చి ఇస్తున్నారు ఊరికి లేద్ దు మనకు మధ్యలో అవసరం పడితే కూడా వెళ్తే ఇస్తరు వాళ్ళు.
మ్మ్ అవునా అన్ని రకాల చెట్లు ఉంటాయంట కదా అక్కడ వాళ్ళే చూసుకుంటారు కదా మంచిగా‌.
ఆ అవును ఉంటది మీరె ప్పుడు ఎళ్ళలేదా నడ్చరికి
వెళ్ళాను ఈ మధ్య అన్ని రకాల చెట్లు ఉన్నాయి మాకు కూడ కావాలం టే ఇస్తున్నారు ఇగ ఫ్రీగానే ఇస్తారు కదా వాళ్ళు.
హ్మ్ ట్ల డబ్బులు పెట్టి తీసుకోవడం కన్న ఇది బెటర్ కదా.
మ్మ్ అదే అందుకోసమని మొన్న వెళ్ళినప్పుడు తీసుకొచ్చా ఆ గులాబీ మొక్కలు, మల్లె పూల మొ క్కలు అవన్నీ తీసుకొచ్చ.
కొచ్చం గాని పూల మొక్కలు కాదు. ఈ సపోట పండ్లు, దానిమ్మ పండ్లు, పండ్లు అయితే బయట కొన్కోవడం బాగ కష్టంగా ఉంది కదా, అందుకే ఇంట్లోనే పెడుదం అని మమ్మీ అన్నది.
మ్మ్ హు అంటే మా దగ్గర ఇప్పటి వరకు అయితే పూల చెట్ ట్లు అవే పెట్టారు మళ్ళీ వచ్చే కొన్ని రోజుల తర్వాత అంటే ఇప్పుడు వానాకాలం వస్తది కదా అప్పుడైతే ఇస్తారంట. ఈ మునక్కకాయ చెట్లు అలాంటివి ఇస్తారంట. అప్పుడు తెచ్చుకోవాలి.
కూరయల రేట్లు కూడ బా ఎక్కువ అయి పొయినై పండ్లు కూడ కొనడానికి లేదిగా.
కూరగాయలు ఈ పండ్లు ఇవన్నిటికిని బయట కొండం కన్న మనమే ఇంట్లో పెంచు కుంటే బాగుంటది న్యాచురల్గా కదా!
అంతే ఇవైతేనే స్వచ్ఛంగా ఉంటయి బయ్ టయి అయితే మళ్ళా ఏం కల్పుతరో అని అదొక భయం ఉంటది.
ఆ అదే ఇగ ఈసారి తెచ్చు కోవాలి ఇస్తా అన్నారు వాళ్ళే, వర్షాకాలం స్టార్ట్ అయితే మేమె తెస్తాము అని అన్నరు.
మ్మ్ ‌ఒకవేళ అక్కడ ఇవ్వకపోయినా నువ్వు ఇటు సైడ్ వస్తే మా ఇంటికి వచ్చి నప్పుడు తీసుకో ఎందుకంటే మేము పెట్టినం ఆల్రెడీ కొంచెం చెట్టు పెద్దగనే అయింది.
అవునా కాయలు ఏమన కాస్తున్నాయా అంటే అలా ఒక రోజు కన్న అలా అవుతున్నాయా మరి మీ
కాయలంటే ఇప్పటికి ఇంకెం గాయలేదు జస్ట్ పెట్టాం అంతే. పెరుగుతుంది చెట్టు పెరిగిన త ర్వాత కాస్తయి ఇగ
మ్మ్ కాస్తే ఒక రోజుకే కొన్ని కూరగాయలు ఎళ్ళినా చాలా ఖర్చు తగ్గినట్టుగా అనిపిస్తాయి కదా మనలాంటి వాళ్ళకి.
ఆ మా ఇంటి పక్కనే ఇట్లా టమాటా చెట్లవి పెట్టాం టమాటాలు ఐతే కాస్తున్నాయి బానే కాస్తున్నాయి ఒక చెట్టుకి పది కాయలు అట్లా కాస్తున్నాయి
ఉహూ ఇంకేది మంచిది టమాటాలు కొనాల్సిన పని లేకుండా పోయింది మీకు
అదే మ నాన్న గారు తను మిరపకాయ చెట్లు కూడా పెట్టమని చెప్పాను కానీ పె ట్టలేదు అవి కూడా పెడితే బావుండేది
ఈ సారి మిరప చెట్లంటే ఇప్పుడు ఎండ కాలంలో కష్టం లేండి కాకపోతే వర్షాకాలం స్టార్ట్ అయితే పెడతారునుకుంటా
మ్మ్ అంటే ఇంటి పక్కనే కదా రోజు నీళ్ళు పోసుకోవచ్చు మేమే ఎక్కువ దూరం కూడ కాదు
ఆహా అవునా ఇగ మీ నాన్నగారు ఏం ఆలోచించారో లేండి పెడతారులే
మ్మ్ అంటే అంతకు ముందు పెట్టారుగాని అవి పట్టించుకోక ఎండి పోయాయి అందుకోసం పెట్టలేదనుకుంటా
అవునా పెట్టుకోవాలి పెట్టుకోవాలి వాటికి సరి గ్గా నీళ్లు పోస్తేనే కదా అవి కూడా పెరిగేటివి
మ్మ్ మా నాన్నగారే పోస్తారు ప్రతి రోజు మేము అందరం మర్చిపోతాం కానీ మా నాన్న గుర్త్ తు పెట్టుకొని ప్రతి రోజు నీళ్ళు పోస్తారు
మ్మ్ ఇంగ వా జనరేషన్ వాళ్ళకి మొక్కలు వెంచు కోడమంటే అంటే ఇష్టమే ఉంటది కదండి వాళ్ళు ఎలాగైనా చూసుకుంటారు ఎంత టైం ఉన్నా వాటికి కొంచెం వాటర్ పోస్తూ వాటిని పెంచు టర్
అంటే మనం మళ్ళీ పెంచాలనుకుంటాం కానీ అసలు పట్టించు కునే పట్టించుకోం
నిజమే మనకు అన్ని ఉండాలని అనిపిస్తాయి గా లే వాటి మీదకి అంటే కేర్ తీసుకోవడం అలాంటివి అయితే ఏముండవ్ అది కావాలి ఇది కావాలని అడుగుతాం అంతే
త్తామా అయిపోయిందా అంతే అది ఎట్లా పెరుగుతుది నీళ్ళు పొయ్యాలి అట్లాంటి ఆలోచనలు అయితే ఉండవు మనకి
నిజమే వాటిని చూసుకోవాలని ఆలో చన కూడా రాదు కాస్త నీళ్లు పోద్దాం అవి ఎండిపోతాయి అన్న ఆలోచన కూడా ఉండదు వాళ్ళకి
ఊరికే వందల వందల డబ్బులు తగిలేసి చెట్లు తీసుకొస్తాం అడవాడేస్తాం
అంతే వాటి పెట్టినరోజ అంతా సంబరంగా నీళ్లు పోస్తాం గాని ఒక రెండు మూడు రోజులు అయితే వాటిని మర్చేపోతాం అసలు గుర్తు కూడా ఉండదు వాటి మీద
ఇంకా ఏమనుకుంటాం మనం ఇప్పుడు పెడితేనేయి కదా మన తర్వాత పిల్లలు తింటారని అనుకుంటాం ఏదో అవిటిని పెంచి పెద్ద చేసినట్టు
అలాగే అనుకుంటారు గ నీ కనీసం నీళ్ళు కూడా పోయరు కదండి మా ఇంట్లో కూడా అంతే తెచ్చి పెడుత్ తరు గనీ ఎవరు కూడా వాటు వట్టించుకోరు
అవి ఎలా పెరుగుతాయి చెప్పండి నీళ్లు పోయాక పోతే అసలు ఎలా తింటారు ఫ్యూచర్ లో పిల్లలు
అదే కదండి వాటికనీస రక్షణ లాగా ఒక ఇట్లా ఫింషన్ లాగా అలాంటివి కూడా ఏమయ్యారు ఆ చెట్లు మేకలు అవన్నీ తింటూనే ఉంటాయి
ఆ ఆల్రెడీ సగం చెట్టు మేకనే తినేసిందండీ ఆ మే పెద్దగావుతుంది చెట్టు పెద్ద అయితది
అమ్మ ఏకేవదలోకి చెప్తలేరండి మీరు కొంచెం కట్టేసుకోమని చెప్తే అప్పుడైతే మనం కొంచెం కాపాడుకోవచ్చు చెట్లని
అంటే ఇగ ఊర్లో అందరు పక్కింటి వాళ్ళు వాళ్ళళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మరి గట్టిగా కూడా ఎప్పలే
అంతేలేండి ఇగ ఊర్లో అంటే మన చుట్టాలు లాగానే ఉంటారు కాబట్టి ఏమనలే కానీ వాళ్ళు మాత్రం అనైపోతు అయితే ఖచ్చితంగా అంటారు వాళ్ళు అట్లా ఏం ఆలోచించరు కదా
మీ వాయిస్ చాలా గట్టిగా వస్తుందండి
ఇప్పుడు ఓకేనా అండి
ఉహ్ అంటే ఇప్పుడు అందరు ఒకేలాగా ఉండరు కదా కొంతమంది సున్నితంగా ఉంటారు కొంతమంది ఏమో ఎక్కువగా మాట్లాడతారు మా మమ్మీ సున్నితంగ ఉంటు ఉంటది కాబట్టి ఏమన్నది ఎవరిని
అంతేలెండి కొందరికి కాలాల అంటే వాళ్ళని ఎందుకు అనడం లే పోని అన్నట్టుగా సైలెంట్ గా ఉంటారు కొందరు
కానీ వాళ్ళు కూడా అట్లనే అనుకోవచ్చు కదా అని నాకు అనిపిస్తాది
అంటే ఇక అందరు ఒకేలాగా ఆలోచిస్తే ఇక అందులో ఏముందండి చెప్పండి.
అడిగే వాళ్ళ వస్తే సైలెంట్ గా ఉంటుందా అడుగుతదా
లేదు సైలెంట్ గానే ఉంటాది ఏం అడగదు మా మమ్మి పోని మనమే కొట్టుకుందామ అన్నట్టు అటుగా సైలెంట్ గా ఉంటాది
ఆహ్ మీ మమ్మీ కూడా మా మమ్మీ లాగే అనమాట అయితే
అంతే కదా వీల్లు వాళ్లులేరు గాని వేరే వాళ్ళ అంటే మాత్రం పడుతు కరివిలు
ఆహ్ చాలా మందిల మీ మీ అమ్మానాన్నల లాగా మా అమ్మానాన్నలు కూడా ఉంటారు. ఎక్కన్నో ఒక కొంతమంది అట్లా అనే వాళ్ళు ఉంటారు ఇగా
అంతే కదా వీలకి ఇగా అంటే అనాలి వాళ్ళను అన్నట్టుగా ఆలోచనలు ఏమి ఉండవు కదా ఫోని లే అన్నట్టుగా వదిలేస్తారు.
మళ్ళీ ఊళ్ళలో ఎట్లాంటుందండి ఎక్కువ పని పాటు ఉండదు ఏదో ఒకటి ఎవరో గురించి అనుకుంటూ ఉండడమే వాళ్ళకు టైంపాస్ అయితాది.
అంతే కదండి ఇక వాళ్ళన్ని రీటన్లో మనమన్న వాళ్ళకి మనకి ఎమ్ తేడా ఉంది అన్నట్టుగా అన్నం మానేస్తాం
ఆహ్ సిటి లో ఇలాంటి ఉంటాయి చెప్ప ప్పండి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు.
అంతే కదా అసలు పక్క ఇంట్లో ఏమవుతుందో కూడా ఎవరికి తెలియదు కదా సిటీలో ఎవరు పని వీళ్ళు వాలె హడావీడిగా ఉంటారు
అందరు ఒకే అపార్ట్మెంట్ లో ఉంటారు ఆయన పక్కింటి వాళ్ళ పేర్లు కూడా తెలివనిచి సిచ్యేషన్స్ కూడా ఉంటాయి అక్కడక్కడ
అంతే కదండి వాళ్ళు ఎప్పుడు మార్నింగ్ వెళ్తారు ఆఫీస్లకి ఈవినింగ్ వచ్చేసరికి ఎవరింట్లో వాళ్ళే ఉంటారు ఏమంటే ఫోన్లు పట్టుకొని కూర్చుంటారు అంతే కదా
ఆహ్ కానీ అప్పుడప్పుడు ఆలోచిస్తే అదే బెటర్ అనిపిస్తాదండి ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు
ఏంటండి ఏమన్నారు
అప్పుడప్పుడు ఆలోచిస్తే అదే కరెక్ట్ అనిపిస్తాది ఎందుకంటే ఏ గొడవలు లేకుండా వాళ్ళ పని వాళ్ళు వసుకొని ప్రశాంతంగా ఉంటారు కదా
ఆహ్ నిజమే అండి అట్లా సిటీలోనే బాగుంటాది ఈ పల్లెటూర్లో అయితే ఖాళీగా ఉన్నప్పుడు అందరు కలిసి ముచ్చట్లు వేసుకుంటే వాళ్ళ గురించి ఇలా అలా అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు.
ఆహ్ దానికి తోడు ఇంకొ ఒకరు ఇంకొక మాట అంటారు ఇగా వినే వాళ్ళు భాధపడతారు అది ఇది అని కూడా ఏమి ఉండదు
నిజమే వాళ్ళు కూడా ఏం పట్టించుకో కాకపోతే వాళ్ళకి తెలీని విషయం ఏంటంటే వాళ్ళ గురించి కూడా ఎవరో ఒకరు అలాగే మాట్లాడుకుంటారు అనే విషయం వాళ్ళకు అర్థం కాదు
అంతే కదండి ఇప్పుడు మన మనం లేనప్పుడు మన గురించి మాట్లాడతారు వాళ్ళ లేనప్పుడు వాళ్ళ గురించే మాట్లాడతారు
అంతే కదా కాకపోతే ఆ అంటే అలా ఆలోచించే ఆలోచన వాళ్ళకు ఉండదు కదండి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం మ ళ్ళ గురించి కూడా ఒకరు మాట్లాడుతారు అన్నట్టుగా వాళ్ళకుండది కదా
ఆ అంటే ఊర్లలో ఉన్నయి కో చదువుకొని వాళ్ళు ఉంటారు కదండి ఈ వాళ్ళు అంతవరకే ఆలోచించగలుగుతారు కాబట్టి అంతే ఉంటాయి
అంతే ఇగ ఒక టాపిక్ దొరికిందంటే దాని గురించి అందరూ కూర్చొని అమ్మలక్క ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు
తే అన్నమాటైతే
ప్చ్ అరంత్ తే ఇగ అందరూ పగ్గ్ అంతే కదా పల్లెటూరు అంటే అట్లనే ఉంటారు.
హ్మ్ అంతే ఇగ మనం అవన్నీ పట్టించుకోకుండా, మన చదివేదా మనం చదువుకుంటూ వెళ్ళాలి.
అంతే కదా ఇగ వాళ్ళని పట్టించుకుంటే మనం చదవలే అన్ని ఆలోచనలుంటే చదువు బుర్రలోకి ఎక్కదు కదా
ఊ సరే మరి అండి చదువుకోండి
సరే అండి మరి పనికిపోత్